తాడి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారండి
ఆ మంచిగున్నామండి ఏం చేస్తున్నారండి
ఏంచేద్దా అండి, ఇప్పుడే తిన్నామండి మీరు తిన్నారా అండి.
ఆ మేము కూడా తిన్నామండి. తినేసి బయట కొంచెము నడుస్తున్నామ అండి అటు ఇటు
ఆమ్ త్తర్
చల్లదనానికి బాగా గాలి వీస్తున్నది చేస్తున్నామండి. అవుండి ఏదో ఏం చే స్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నామండి
అవునా చెప్పండి
ధ్యలో మీరు కాల్ చేసారు కదా మేము లేకుట్టివ్వండి. ఇక్కడ
అహ ఎక్కడికెళ్ళిరండి
ఆ ఇప్పుడు హాలిడేస్ కదా పిల్లలకు సెలవుల కాలం కదా పిల్లలక్
అవునండి అవునా ఎన్ని రోజు ఎల్లిండ్రు ఎన్ని రోజు అయితుంది వెళ్లొచ్చి
ఆ వన్ వీక్లో ఓయేచ్చినామండి ఒకడ్ ఒకడే మొత్తము వెళ్ళడం చాలా బాగుందండి అసలు
అంతేనా ఏలా చూసారా అన్ని చెప్పండి మాకు మేము కూడా ఒక ప్రణాళిక వేసుకొని మేము కూడా వెళ్తాం
ఆ చాలా బాగుంటది వెళ్ళండి అండి చాలా బాగుంటది పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడ సంతోషిస్తరు ఆ ఆ బీచ్ అక్కడ మొత్తము బోటు చాలా బాగుంటదండి
అంతేనా ఎట్లేళ్ళిరండి ఎవరెవరు ఏళ్ళారు మీరు
ఆ లే ఆ మా సొంత సొంత వెహికిల్ లోనే ఆ వాహనంలో వెళ్లినం అండి. ఆ మా మా ఆడబిడ్డ తోటి కోడ అందరు కలిసి చీ
నెక్స్ట్ ఉ ఉ అవునా అండి ఎంతమంది ఎప్ ఒక ట్వంటీ మెంబర్స్ వెళ్ళారా ఎన్ని స్
ఆ ఇరవై మంది ఆ ఇరవై మంది వెళ్ళినామండి పిల్లలందరు కలిసి ఇరవై మంది దాకా వెళ్ళినం మా సొంత వాహనంలోనే వెళ్ళినం అనమాట ఎంత్ మన సొంత వాహ్ మనం వెళ్తే ళ్తే అండి ఎక్కడ అంటే అక్కడ ఆపుకోచ్
అవునండి ఖర్చు ఎంత అయిందండి
ఖర్చు అయితే బానేయిందండి ఒక లక్ష దాకా అయిందండి
అంతేనా
ఆ అక్కడ ఫుడ్డు అక్ అక్కడ తినడానికి అంతా మనమే తీసుకోవాలి కదండి
అవునండి అంటే ఏమేమి ఉంటదండి అక్కడ పేర్లు ఏమైనా గుర్తున్నాయా మీరు అక్కడ
ఒక చర్చ్ కూడా ఉంటది అక్కడ గోవా దగ్గర చాలా ఏమో చాలా గోప్ పా పేరు గాంచిందన మాట ఊ అక్కడ చేర్చి మెరీన్ బీచ్ చ్ లా ఉంటాయి కొంచం మూడు నాలుగు బీచ్లున్నాయంట బానే అది చాలా ఉంట్ టే అందులో కొన్ని కొన్ని తీసుకు వెళ్ళిండు బాగున్నాయి బీచెస్ అన్ని
అవునండి
అందులో బోటు బోటు కూడా వెళ్ళినమండి చ బోటు పోయినప్పుడు చాలా భయంమందండి ఎక్కడ ఏమొచ్చి ఇట్లా తినేస్తయో మీద పోతాయో అని చెప్పేసి ఆ అలలకి ఆ అద్ అది మాత్రం చాలా బాంది హ్మ్ హ్మ్ ఇంకా అక్కడ పూసలు అవ్ కున్నామండి సు కొనుక్కుంటప్పుడు చెయిన్ అవన్ ఆ ఆ
హ్మ్ అంటే మీరు ఎక్కడి నుంచి ఎల్లిర్రు మీరు ఏ ప్రదేశం మీ మీరున్న ప్రదేశం
ఆ మేము ఉన్న ప్ర అన్వేషించే ఎల్లమండి ఒక డే మొత్తం పడింది మాకు కు
మీరు అక్కడికి వెళ్లడానికా
మార్నింగ్ ఉదయం ఉదయం పూట ఐదు గంటకి వెళ్ళ వెళ్ళామండి ఐదు గంటకు తే సాయంత్రం అడిగి పోయేసరికే ఏడైంది
ఎన్ని గంటల ప్రయాణం పట్టిందండి ఒక రోజ అంతా అంటే ఈ పన్నెండు గంటల పద్నాలుగు గంటల ప్రయాణం
అ ఉ నంద్ కతే మద మద మనము ఆగి తింటాం కదా
అవునవును మన వెహికల్ కాబట్టి మనం ఉంటది అదే వేరే వాళ్ళ తే మల్ల కష్
ఆ కష్టము వాళ్ళకి వెహికల్ ఇవ్వాలి వాళ్ళకి అమౌంట్ అదైతే మనమే వెళ్ళ మెల్లగా చేసుకుంటే మన కొంచము పైసలు ఆ అప్పుడు ఆదా చేసిన వాల్లయితం
అవునండి అక్కడ ఫేమస్ ఏంటిదండి అక్కడ
ఆ అక్కడ ఆ చర్చ ఎక్కువ అంటారు ఇవి ఎక్కువ బీచెస్ లాగ ఏదేంటి షాపింగ్ మాల్స్ చాలా బాగుంటాయండి చాక్లెట్స్ హ్మ్ హ్మ్ చాలా బాంటాయి చాక్లెట్స్ ఇంకా ఇదేంటి కొబ్బరి చెట్లు బాంటాయండి ఆ ప్లేస్ చాలా బాంటది ఫోటో చాలా మంది ఫోటో షూట్ లాగా తీస్
మ్ గోవాలోనా
లా
అవునండి అయితే వేసవసలకి బాగా మీరు చాలా సంతోషించ ఉచ్చరణ మాట
ఈసారి ఒకసారి మీరు అందరు కలిసి ఆ ప్రయత్నించండి ఒకసారి వెళ్ళడానికి
మేము కూడా ప్ర మేము వెళ్ళాలి అనుకున్నా ప్పుడు మేమున్న అడిగి ఈ ప్రణాళికకి ఏంటో ఎట్లా వెళ్లారో కను
ఆ ఒక్కసారి ఎందంటే వారంలో శనివారం ఆదివారం పోకూడదండి మనము
ఎందుకండి
అక్కడ చాలా ఎ ఎక్కువ రేటు తోటి ఉంటై ఎక్కువ ధర ఉంటది అక్కడ
ఆ శనివారం ఆదివారమాఅండి
మంది అదే మధ్యల సోమవారం మంగళవారం మాట్లుంటదండి సు కోరం దాకా పోచ్చు. ఆ మనకి అక్కడ గదులు గూడా చాలా తక్కువ ధరకే దొరుకుతాయి
అంతేనా అండి
వెయ్యి రూపాలు ప అదే ఎ శనివాదం ఆదివారం పోతే మీకేందంటే ఆ త్రీ థౌసండ్ ఫైవ్ తౌసండ్
అట్లానా అదే ముందైతే ఒక తు టూ థౌజండ్ లో వచ్చే స్ తదండి
ఆ ముందైతే మంచిగా డా డు టూ బెడ్రూమ్స్ రెండు రెండు బెడ్రూమ్ రెండు గదులైతే ఆ మూడు వేలు వచ్చేస్తది మీకు మంచిగా
అంతేనా అండి ఒకవేళ మేము ఎళ్ళాలనుకున్నపుడు అయితే మీకు తప్పకుండా కాల్ చేసి మీరు ఎలా వెళ్లారో అన్ని కనుక్కొని ఎళ్తామండి
ఆ ఆ చెప్పండి చెప్పండి మేం చెప్తామండి ఆ అందరు కలిసి వెల్ తేనే సరదా సరదాగా ఉంటదండి. పిల్లలు కూడా అందరు కలిసి
ఉ అదే మేము కూడా వెళ్దాం. అనుకున్నప్పుడు మీకు తప్పకుండా కాల్ చేసి ఆహ ఏ ఏ ప్రదేష్ ప్రదేశం నుంచి ఏ ప్రదేశానికి వెళ్ళిర్రు. ఎక్కడ నుంచి వెళ్తే దగ్గర ఉంటది. చూడడానికి ఏమేమి బావుంటంది అన్ని
బావుంట అక్కడ మనకు బాగా ఫుడ్డు ఇది ఇది దొ తదండి వడపావ్ బాగా దొరుకుతండి. మనకాడ
ఏం టిదండి అది వడపావ్ అం
ఆ రెండు బ్రె రెండు బ్రెడ్ మధ్యలా ఆ ఆలుగడ్డ కర్రీ తోటి ఉంటదండి. ఇట్ల వడలాగా చేసింటమాట బావుంట టే మంచి అక్కడ బాగా ఫుడ్ అదే ఫేమస్ అండి‌ ఆ ఇ మనకు ఎక్కడ మన దె ర వేరే టిఫన్ లా ఏం దొరకవ్. ఓన్లీ రెస్టారెంట్ హోటల్ పోతే ఇడ్లీ దోస కని బయట ఏడవి మనకు దొర్ పొ అంటివి.
అంతేనా అండి ఏమబ్.
హు
వీలైతే మేము కూడా వెళ్తామండి. ఇంకెక్కడికి ఎళ్ళిరండి. కోవా కాక్
ఆ ఆ ఇంకా అక్ అక్కడి నుంచి మ న రీసెంట్ గా కూడా మేము వరంగల్ వెళ్ళొచ్చామండి. ఆ ఆ పిల్లల తోటి వరంగ గల్ వెళ్ళొచ్చామో అక్కడ కూడా చాలా బావుంది. వేయి స్తంభాల గుడి అవి చాలా బాగా నచ్చింది. ఆ వర్షం మూవి గుర్ ర్తుచ్చిందండి. అప్పట్లో మము ఆ అప్పట్లో మమ్మల్ని అం అంటుండేదండి అట్లా ఇట్ అని చెప్పి పిసి మూవీ లేద్ సి హ్మ్ హ్మ్ న్ న్ నేను ఎళ్ళాక ఖచ్చితంగా వర్షం వచ్చింది తెలుసా అండిక
అవునా అండి. మీరు అప్పుడు సినిమా చూస్తప్పుడు అనుకున్నారేమో అక్కడ వర్షముకి వెళ్ళాలి చూడా యి ఆ మూవీ వెయ్యి స్తంభా
ఉ ఆ అన్నా అన్న అండుకునావ్ అనుకునవ్ కం అనుకున్నాం గాని పో పోతా చెప్పి అనుకోలేండి కనుకు అది ఆసా కూడా ఆ కోరిగుడ్ తిరిదు నాకు
అంతేనండి మేము ఎక్కడికి వెళ్నామ అండి పిల్లలకి ఎగ్జామ్స్ ఉండే మా పాపకు ఎగ్జామ్ ఉందండి నీట్ ఎగజాము
అవును
ఆ బా ప్రిపేర్ అయి చ అవుతానే ఉంది ఆ ఎగ్జామ్ వల్ల మేము ఎక్కడికి వెళ్ళలేదండి సారి చాలా ఇబ్బంది అయితుంది ఇ చదువు వాళ్ళు కదంటే ఎగ్జామ్ కదా చాలా ప్రిపర్ పేరేనేషన్ దగర వెళ్ళలేదండి అ ఒకవేళ మీ మిమల్ళీ హాలిడేస్ అప్పుడు సెలవులకు వెళ్ళాల అనుకుంటే ఒక మాట మేమ్ముని అడిగి వెళ్తామ అండి
ఆ చెప్పండి ఖచ్చితంగా మీకు సలహా ఆ ఖచ్చితంగా మీకు సలహా ఇస్తాండి మీరు ఏదైనా అడిగండి నేను చెప్తా ఎట్లా పిల్లలు ఒక వన్ ఇయర్ కష్టపడితే మంచి ఎక్కడికంటే అక్కడ వెళ్ళొచ్చు అండి మంచి
అవునండి అదే ఒక మాట మేము వెళ్ళేటప్పుడు అతే మేమల్ ఖచ్చిత అడుగుతాంండి మీరైతే చెప్తారు కదండి ఇంకా అయిపోలేదండి ఉంది పాప ఎగ్జామ్ ఉంది ఎగ్జామ్ అయిపోనాక పోయేటప్పుడు మీకు కాల్ చేసి ఒక వాళ్ళకి ఎక్కడి నుంచి ఎట్లా ఎళ్ళిరందని అన్న కనుక్కుంటాం అండి
ఆ చెయ్యండి చెయ్య చెయ్య ఆ ఫుడ్ మంచి ఆ దొరుకుతుంది మంచి దొరుకుతాం అని అనుకున్నా మన దగ్గర దొరికిన ఫుడ్డే దొరుకుతుండి అక్కడ
అంతేనాండి
హ్మ్ కాండ అంటే ఎక్కువ ధర ఎక్కువ ఉంటాయి కాని మనం అనుకున్న ఫుడ్ మంచిగా దొరుకుతుంది
ఆ డబ్బులు ఎంత అవుతుందిండి ఖర్చు ఎక్కువవుతుందండి
దగగరా కాకపోతే ఏందంటా అండి మనం అక్కడ మనకు వంట చేసుకునే గదువులు ఇస్తారంటడి మనము అక్కడ రూమ్ ఉంటే
రూమ్లలో మన వంట చేసుకోవాలన్నా చేసుకో కూర్చండి
సంండే
ఆ అట్లా అలేద్దు అదే అలా అయితే మనకు నచ్చినట్టు చేసు
ఆ అట్లా చాలా మంది అంటే చాలా మంది ఫ్యామిలీ వెళ్తే అట్లానే వంట చేసుకొని ఉంటారంండి
ఆ అలా ఉంటే ఇంకా మంచిది కదండి అక్కడ ఫుడ్ పడని వాళ్ళు ఎవరైనా మంచిగా వండుకొని తినొచ్చు
ఆ మంచిగా వండుకు అట్ట మనం కొంచెం తక్కువధర తగ్గు ండి జర పైసలు ఆ పొదుపు చేస్త వాళ్ళ మైతం
ఆా అట్లయితే బాగుంటదండి అయితే మీరు వెళ్ళొచ్చిారు కాబట్టి మేము ఎప్పుడన్నా మరి గోవాకు వెళ్ళాలాన్ ంటే మిమ్మల్ని కకోన్ ఏ విధంగా వెళ్ళాలి ప్రణాళికబధంగా చూసుకొని ఖర్చు అంత డబ్బులు దగ్ గరిబట్కొ
సేమ్ మంట ఇంట్లో మాదిర్ లాను ఉంటదండి సేమ్ అన్న ఇంట్లో ఎలా ఒండుకుం థీమ్ చం అదే మాదిరిగా ఉంటదండి మంచిగా అని మీకు కావాల్సిన అన్ని ఐటమ్స్ పాత్రలు అన్నీ మనకి అడ దొరుకుతాయి
దొరుకుతాయా అండియి
ఎట్లా వండుకొని తింటాము ఆ వండుకున్నామండీ మేము ఒకసారి ఉ ఒకసారి గుడ్ల కూర చేసుకున్నమండీ గుడ్ల మసాలా. కూర చేసుకొని తన్నాము
అంతేనన్న అందరం కలిసి వెళ్తేనే బాగుంటది అంటారు ఒక ఫ్యామిలీ కాకుండా.
అట్లా ఇంత అట్లా పంచుకున్నామండి ఇది నువ్వు ఇద పంచుకున్నాము అసలు తొందరగా గడిచిపోయింది అ మంది ఆ వారం అంతా.
అంతేనా అండి
మండే అసలు చాలా మంచి ఆ చాలా అంటే చాలా హే సంతోషగావేల ఆ వెళ్ళను వెళ్ళంండి మీరు ఎ మీరు ఎప్పుడు వెళ్తారు. చెప్పండి మనం ఒక ఒక వీలైతేవం ఇక్కడ ముందే బుక్ చేసుకోవచ్చ అండి అక్కడ మనం ఆ గదులు కూడా
మనం వెళ్ళాలనుకుంటే
ఆ వెళాల అనుకుంటే ముందే మనం కూడా బుక్ చేసుకుని ఉండొచ్చు అంటే ఏం కదుా ఏ లేదండి టూ డేస్ ముందు కూడా బుక్ చేసుకోవచ్చు ఆ టూ డేస్ ము బుక్ చేసి కూడా ఆడబంగానే మనని తీసుకో కుంటారని ఎక్కడ వస్తే సార్ అని చెప్పేసి ఋషి మంచిగా వం ఆ నైట్ బాగుంటదండి డిస్కో సాంగ్ అవన్నీ మంచిగుంటాయండి పాటలు
అంతేనా అండి సరే అండి మీరు చెప్తుంటే నాక్కూడా వెళ్ళాల అనిపిస్తుంది, మేము వెళ్ళేటప్పుడు మాత్రం మే మిమ్మల్ని అడుగుతాం. ఎట్ల వెళ్ళాలని చెప్
ఆ చెప్పండి కంపల్సరీ మీకు కావాల్సిన సమాచారం అంత నేను అందిస్తానండి
ఓకే అండి మరి ఆ థ్యాంక్ యూ అండి ఓకేనండి ఓకే అండి ఉంటామండి.